హ హాయండి వినిపిస్తుంద అండి ఓ ఓకే ఇంకా మీకు ఆ పిండి వంటలు ఇవి ఏమన్నా వచ్చా అంటే వస్తాయో రావో మరి మేబీ పెల్లయ్ కొన్నేళ్ళైననా
అ అవును గండి ఆ అంతగా రాదండి అస్సల్ మనకి మనమంతా జాబు చదువుకున్నాము అట్లా ఉన్నాము సడన్ గా మ్యారేజయింది
ఆ
అస్సల్ నాక్ మ్యారేజ్ అయిన్ టయ్ నికి అన్నము పులుసులు గుడా రావు ఊ దాన్ తర్వాత తర్వాత కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడు ఊ పిల్లలకి ఏం గావాలో అది కొంచెం కొంచెం చి కెను అట్లాంటివి ఏమన స్పెషల్స్ ఏమనా యూట్యూబ్లో జూసి చేయమంటే అస్సాం అంతే ఇంగ
అ అదేలేండి ఇంకా మీ సైడు పిండి వంటలు అదే అదే కొంచెం కష్టమే లేండి నాకు ఆ వయసులో ఏమి వొచ్చేవి గావు ఇప్పుడు కూడా అంతేంచేయను నేను చిన్న చిన్నగా చేస్తా ఎవరన్నా హెల్ప్ ఉంటే అం
ఆ ఏమన్నా కావాలంటే అమ్మ వాళ్ళు లేకపోతే మా పిన్ని బాబాయ్ వాళ్ళు బాగ్ చేస్తరు మా బాబాయ్ హెల్ప్ చేస్తాడు మా పిన్ని కి ఏమైనా కాని వాళ్ళు ఇద్దరు ఏమో అడిగినమంటె అడిగిన అడగ కపోయిన గాని మురుకులు అత్తరసాలు అట్లాంటి వన్ని వాళ్ళే చేస్ పంపిస్తారు మా పిన్ని వాళ్ళ
ఆహా సూపర్
ఉ మాబాబాయ్ బాగా హెల్ప్ చేస్తారు మా పిన్ని కి అన్ని వం వచ్చు ఆయనకి ఇద్దరు కలిసి చేస్తారు అక్కడి నుంచి మా మమ్మీ దగిడకి వస్తయి ఊ అక్కడ నుంచి మా మమ్మీ దగ్గరికి మా మమ్మీ నాకు దీసుకొని వస్తారు
సూపర్ ఇంకా మీసైడు సే మా సైడ్ అంటే అన్ని అంటే ఇంక ఎక్కువ అడిసెలు
ఉమ్ సేమే మాకు అలానే
ఆ బా మ అదర్ సైడ్ అనమట సో ఇంకా ఎక్కువ అవి ఎక్కువ్ ఇద్దే ఉ పిండి వంటలంట అడిసెలు ఆ కారాం బూంది చక్రాలు బూందిమిిఠాయి ఇవన్నీ ఎక్కువ జేస్తారు రవ్వలడ్లు ఇంకా తొక్కుడు లడ్డు ఇవి ఎక్కువ చేస్తారు బూంది లడ్డూ అవి ఇంకా టిఫిన్స్ ఎక్కువ ఊ డైలీ అహా లేదండి జాయింట్ ఫ్యామిలీ ఏం గాదు మాముల్
మీరు ఫోర్ మెంబర్స్ ఉంటారు అంతేనా
అంతే ఇంకా ఊరెళ్ళినప్పుడు అత్తయ్య మాయయ్య అంతే
వాళ్ళు సపరేట్ గా ఉన్నారా
ఆ అంటే అక్కడ వ్యవసాయం ఉందండి అత్తయ్య మావయ్య వాళ్ళు వ్యవసాయం చేస్తారన్నా ట ఇంకా ఎప్పుడైనా ఒకసారి వస్తారు వచ్చి కొన్ని డేస్ అలా ఉండి మల్ వెల్ టరు మేము హాలిడేస్ లో మేము వెళ్తాం అన్నమాట
ఓకే ఓకే
ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి ఎయిటీన్త్కి అయిపోతాయి ఇక పండగ పండగ రోజుకి వెళ్ళలేము ఓ సో నెక్స్ట్ డే గాని ఆనెక్స్ట్ డే గాని అట్లా వెళ్ళాలి ఇంకా
వెళ్లి హాలిడేస్ అంతా అక్కడే ఉంటారా
ఆ అంటే వీళ్ళకి మళ్ళీ వెంటనేనండి స్కూల్ ఒక టెన్ డేస్ ఏ హాలిడేస్ ఇస్తారు మళ్ళీ వెంటనే పెడతారన్నమాట స్కూలు ఆ సిబిఎస్ఈ కాబట్టి ఎప్పుడ
అవునవును అవును సిబిఎస్ఈ వాళ్ళకి ఆ ఎక్కువ ఉండదు వాళ్ళకి క్రిస్మస్ అప్పుడిస్తారు లీవ్ లు
ఆ అవును మళ్ళీ ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి హాలిడేస్ అట ఆ సిబిఎస్ఈ స్కూల్ అండి
అది సెంట్రల్ స్కూలా కేంద్రీయ విద్యాలయనా
ఆ కేంద్రీయ విద్యాలయమండి సిబిఎస్ఈ స్కూల్
స్కూల్ నేమే సిబిఎస్ఈ స్కూలా
అహా భవన్స్ అని
ఓకే
ఇంకా అండి మీ సైడ్ కి బాగా ఫ్రెష్గా చేస్తారు
ఫెస్టివల్ అంటే మాకు వినాయక చవితి చాలా బాగా చేస్తామండి మేము మా ఇం టి ముందరే దేవుడిని పెట్టి త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ మగా చాలా బావుంటుంది పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరూ డ్యాన్స్ చేస్తారు పు పూజ చేస్ తారు అన్నదానము అంతా చాలా బాగా జరుగుతుది నాకు ఇష్టమైన ఫెస్టివల్ కూడా అది
ఆ నా కూడా జనరల్గా పీర్ల పండుగకు ఓన్లీ ఇంట్లో వాళ్ళతో చెప్పుకుంటాం బట్ వినాయక్ చవితి ఆ బయట వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో టారూ ప్లస్ నైన్ డేస్ అన్ని పండగలు ఒక్కరోజు అంటే నై నైన్ డేస్ లెవెన్ డేస్ చాలా బాగుంటది
అవునండి దాంతో పాటు ఉట్టి కొట్టడము అన్ని హ్మ్ అవన్నీ కూడా చాలా బాగుంటయి
ఎక్కువ మనకంటే కూడా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు
మ్మ్ మ్మ్ అవును
మనకు కూడా ఇప్పుడు ఈ మధ్య అంటే కొన్ని ఇయర్స్ నుంచి ఈ మనకు గేమ్స్ పెట్టడం ఇలా పెట్టడం వల్ల బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఒకప్పుడు ఏదో పూజ చేసుకున్నామా వచ్చామా అన్న ట్టుండేది ఇప్పుడు గేమ్స్ పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ ఇట్లా అన్నీ పెట్టారు దాని వల్ల మంచి ఎంటర్టైన్మెంట్ ఉండే ఉంటుంది
మ్మ్ మీ వాయిస్ కొంచం ఇంగ ఆ విస్ గా వినిపిస్తంది అంటే క్రాక్ క్రాక్ అయ్యి వినిపిస్తంది
ఏమి
మ్మ్ మీ వాయిస్ కొంచము ఆ కట్టయి కట్టై వినిపిస్తంది ఇప్పుడు ఓకే ఇంతమంది కూడా బానేఉండింది మిడిల్ లో అట్లా వినిపిస్తా
హ్ అరే సార్ మీ కావొచ్చు ఆ ఆ సర్ హ సరే అంటే హలో
హలో
ఆ ఇప్పుడు వినిపిస్తుంద్ ఆ మీ తోటే మాట్లాడుతున్నానండి ఇంత భోజనం చేశార్ ఆ ఈ సాఫ్ట్వేరే అండి
ఆ ఈ వర్క్ ఫ్రమ్ హోమా ఆ ఇప్
ఆ అవును వర్క్ ఫ్రమ్ హోమ్
హ్మ్
ఓకే మీ వారు
కాకపోతే టూ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ త్రీ డేస్ ఆఫీస్కికేళ్ళాలి
కి ఎమ్ ఎం
ఆ
హ్మ్ ఇంకా వంటేం చేసారు లంచ్ చేసారా
హ్మ్ లంచ్ అయిపోయింది ఒక పాపకు పెట్టాను ఇంకొక పాప తినలేదు మా మమ్మీ ట్రై చేస్తున్నారు తింటుందో లేదో తెలియదు దానికి సిరప్ పోయాలి అందుకని బయట తీసుకెళ్ళి ఉహ్
కే
ఇప్పుడు వాళ్ళ ఏజ్ అప్పుడు అంత కంబైన్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఉ కంబైన్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇది పిల్లలు తిరిగేదానికి కూడా ఆ చెట్లు ప్లేసెస్ స్ అంతా చాలా ఉన్నాయి
అవును
సో వాళ్ళు పెంచ్ ఒకరి దగ్గర కాకపోయినా ఉమ్ అవునండి వాళ్ళైనా మ త్రం ఎట్లా ఉంటారు ఒకే రూమ్ లో ఉండి వాళ్ళు బా ఇంకా ఫోన్కాడిక్ట్ అయిపోతారు
అవునవును ఇది పెద్ద కష్టం ఫోన్ ఒకటి ఇప్పుడు చిన్నపిల్ పిల్లలకి రెండు దూరం పెట్టాలండి ఫోన్ ఒకటి జంక్ ఫుడ్ మేమ ఏంటంటే కరోనా టైం లో ఫోన్స్ తెలియకుండానే వాళ్ళ చేతికేళ్ళిపోయాయి ఇంట్లోనే పెట్టలేక ఫోన్స్ ఇచ్చే వాళ్ళం ఏదో ఒకటిలే అని జంక్ ఫుడ్ ఇచ్చేసే వాళ్ళము మీరిప్పుడు చిన్న పిల్లలు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి కొంచెం ఫోన్ అవయిడ్ చేసి ఫిజికల్ గేమ్స్ మీద కాన్సంట్రేట్ చేసేలాగ్ తో ఆడిపించండి మీరే ఆడండి కావాలంటే వాళ్ళతో ఉ బెటర్ స్కూల్ కి హాఫ్ డే ఉంటే హాఫ్ డే స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇంత తినిపిం చ్చి నిద్ర పుచ్చండి ఇంకా ఈవినింగ్ అలా పార్ ర్క్కానో ఏలా తీసుకెళ్ళండి ఇంకా మీకు కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది బయటకేళ్తే ఒక వన్ అవర్
మీరంటే మీరు అత్త వాళ్ళతో లేరు కాబట్టి మీక్ అవంతా తెలీదు మేము అత్త వాళ్ళతో ఉన్నాం కదా మాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి
అమ్మో అయితే కష్టమే
మ్మ్ అత్త ఉంటుంది మాకు మా మరిది ఉంటాడు అత్త వాళ్ళతో తమ్ముడు వాళ్ళ కూతురు అంతమంది ఉంటారు
అయ్యా బాబోయి జాయింట్ ఫ్యామిలీ అయితే
జాయింట్ ఫ్యామిలీనే కానీ ఆ జాయింట్ ఫామలీలో ఉండే ఇదుండది మాకి అందరూ ఉంటారంటే మన ఇది మనదే వాళ్ళే ఇది వాళ్ళది అట్లుంటారు హ్మ్ యాడికైనా తీసుకొని పోయినాం అనుకోండి ఆ బయట తీసుకొని పోయి తిరిగి అంటే ఏమవుతుంది రోజు అది ఇది అనేకనింటే అన్నీ
ఉ అవునండి ఏం కావాలంటే కదా
హ్మ్
హ్మ్
ఇంక అండి
ఇంగా ఇంకా చెప్పాలండి పాపని మరి ఈ ఇయర్ స్కూల్ లో జాయిన్ చేస్తున్నారా
చేసానండి వన్డే వెళ్ళింది వన్ డే బాగా నవ్వుతూ ఆడుకుంటా వెళ్ళింది ఏడవని కూడా ఏడవ లేదు కింద వెళ్ళింది ఆ బియర్డ్స్ కింద వాటర్ బోట్సిందం ట వాళ్ళు ఇది వాటర్ ఆ చుచ్చిపోతావా అని అడిగారు అంటే ఏడ్ చిట్కో చేసింది మళ్ళీ అప్పటి నుంచి ఫీవర్ దానికి ఫీవర్ తగ్గనే లేదు తగితే పంపిందాం అని చూస్తా ఉంటే ఫీవర్ కాఫ్ కోల్డ్ తగ్గల
అదేనండి కొంచెం సెట్ అయితే మళ్ళీ పం అందులోనూ పిల్లలకి స్కూల్ లో ఎవరికైనా ఉన్నయ్ అనుకోండి ఇంకా ఈజీగా వచ్చేస్తాయి పిల్లల్కి మామూలుగా కోల్డ్ కాఫ్ ఫీవర్ ఊరికనే అంటు రోగాలు మా ఇంకా చిన్న పిల్లలు కదా ఇంక ఊరుకనే మనకే వస్తుంటాయి ఓ జ్వరము ఉన్నోళ్ళ దగ్గరకు వెళ్లితే తే ఇంకా వీళ్ళ వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా త్వరగా
పెద్ద పాపకి పెద్ద పాప నుంచి చిన్న పాపకి ఇద్దరికీ వచ్చింది
అయ్యో
హ్మ్
హ్మ్ ఓకే అండి మిమ్మల్ ఆ అయిపోయిందండి మళ్ళీ చేస్ తాను థ్యాంక్ యూ
హ్మ్